ఏం లేదు ఖాళీగా అక్కయ్య ఆ ఆ లేదు వంట చేస్తున్నా రేయ్ క్క బ
నువ్వే చేస్తున్నావా
ఆ నేనే చేస్తున్న అక్కయ చిక్కుడుకాయ ఉహు
చపాతీయా
లేదు రైస్ మీరు
ఇంకా వెళ్ళలే వెళ్ళాలి తిండానికి వెళ్ళాలి యెల్లాలి తిండానికి కాల్ చేసి ఆ ఇంకొక అమ్మాయి చేసిందనేసి ఆ అమ్మాయితో మాట్లాడుతున్నా కాల్ చేస్తునవ్
అవునా
కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ జేయలే
అప్పుడు మా వాళ్ళు మాట్లాడుతుండే అన్నయ్య కాల్ చేసింద్రని
ఆ నువ్వు లిఫ్ట్ జేయలని ఇంకొక అమ్మాయి కాల్స్ మా ఫ్రెండే
అవునా ఇంకొక తను ఉంది కదా అక్కాయ తను కి నేను వన్ కాలే చేసినా ఇంకా త్రీ కాల్స్ ఉన్నాయి ఆమె మాట్లాతాదొ మాట్లాడదొ
ఏమో మరి ఆ చేసు అంటే ఆమెకు మెసేజ్ చెయ్యి ఆమె ఇంకో చేసుకుందాంట మాట్లాడొచ్చు హమ్ మెసేజ్ చెయ్యూ
సరే అక్కే
ఉ ఎన్నై పోనాయ్
ఇది జేయి ఇగ యితే ఈ ఎయిట్ అయితాయి ఉమ్ ఇంకట్
మా మాట్లాడలేను
లేదు
ఎందుకు
ఇంకా ఎవరు చెయ్యగివ్వాలి ఎవరికి చేయ్యాలి అంటే చేయాలని చెయ్యలేదు
అయ్యా
మ్మ్ ట్వంటీ సెవెన్ లాస్టా ఆహా
నీకు ఎయిట్ కాల్స్ కే ఫోర్ హండ్రెడ్ వచ్చినాయా
ఆ
అన్ని టెన్ టెన్ మినిట్స్ మాట్లాడినావా అవునా గ్రేటే
కన్నా
అన్నీ అయిపోయేసరికి చాలా వస్తాయి అయితే నీకు
ఇంకా ఏమో దాంట్లో ఎయిట్ దాన్ ఇంట్లో మళ్ళీ టూ జీరో అంటే మాట్లాడలేదు. కాల్స్ కట్ అయిపోయినాయి.
మా సిక్స్ కల్స్కే ఫోర్ సిక్స్టీ వచ్చినాయ నీకు మాట్లాడు ఇగ అన్ని మాట్లాడు ట్వంటీ సెవెన్ లాస్ట్ డేట్ అంట చూడు పాస్ట్ గా కంప్లీట్ చేసుకో ఉ
కొంచం ఇంకేం హాస్టల్ కాలేజ్కి వెళ్తున్నారా హ్మ్ హు ఎగ్జామ్స్ ఎప్పుడు మీకు ఆహా నెక్స్ట్ మంత
మ్మ్ మీకు
మాకు మే లో
మేయా మాకు మాకు
ఇంకా ఎగ్జామ్ ఫీజ్ కట్టాలి
కట్టేసినాం మేము మాకు కూడా వచ్చింది కంప్లీట్ కూడా అవుతది కట్టేసినాం ఆల్రెడీ ఏప్రిల్ ఫిఫ్టీన్ అల్ల నుంచి ఉన్నాయి ఫస్ట్ మిడ్ ఉన్నది ఏప్రిల్ ఫిఫ్టీన్ కి మంత్ ఎండింగ్ లో ఏయా సేమ్ము
ఆ
మ్మ్ మీకు మాకు ఆ
ఆహా
మ్మ్
ఫైనల్ ఇయరా
ఆ ఫైనల్ ఇయర్
హ్మ్ హు
అయిపోద్ది ఇగ ఎవరు తేలీదా నీకు మాట్లాడడానికి ఇంకా
ఆ తెలియదు
అవునా
మ్మ్
నమ్మర్స్లె మీ ఫ్రెండ్స్ లేరా
ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఇంకా వాళ్ళు చెయట్లేదు వాళ్ళ ఏవేవో పనులు ఉన్నాయ అంటు న్నారు
మ్మ్ ఆ ఆమెను అడుగు ఒకసారి ఆమె కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంది
ఆ అదే అది చేస్తా తనకు కూడా
మ్మ్ ఆక అయ్యాకౌంట్ నుంచి చెయ్యి కోన్ నుంచి చెయ్యు కాల్ సెట్ అయితాయి సెవెన్ కాల్స్ అయితే
ఆ అయిపోతాయి అంటే దాంట్లో నుండి ఫోర్ దీంట్లో నుండి త్రీ
మ్మ్ ఆమను అడిగి చూడు ఒకసారి
అడుగుతా మీకు చేసిందా మధ్యలో కాల్
నాకా ఇవాలే చేసింది అప్పుడు నే సిగ్నల్ రాలే కొత్తయి కొన్ చి ఈ రోజు కాల్ చేసింది నాకు
అవునా
మ్మ్ తర్వాత యో సిగ్నల్ లేదు అని చెప్పిన తిన్నంక వేస్తా అని అన్నది అ
మ్మ్
మ్మ్ నాయి కాల్స్ ఎట్లాగా అయిపోయినాయి కదా
అంటే మీకు కాల్స్ అయిపోయినాయి కాబట్టి ఎయిటీన్ రూపీసే ఓన్లీ వస్తాయంట
ఎయిటీనా ఎయిటీన్ కాదు ఎయిటీ అనుకుంటా
ఏ ఎయిటి కాదక్క ఎయిటీనే
ఎయిటీన్గారా ఆహ ఎయిటీ హండ్రెడ్ వస్తాయి ఒక కాల్ కి
అంటే కాల్ చేసిన వాళ్ళకి కాళ్ళ లిఫ్ట్ అంటే కాళ్ళు మాట్లాడిన వాళ్ళు
టీ వస్తే
ఆ
ఎయిటీ ఎయిటీ
ఎయిటీయా ఎయిటీన్ అన్నట్టు అన్నారు
అక్కడ ఉన్నది ఎయిటీయానే ఉన్నది
అవునా నేను చూసుకోలేదు మరి
ఎ యిటిగా ఉన్నది మరి ఎంతొస్తాయో చూడాలి ఇక
తెలియదు
ఇంకేంటి మరి ఎన్ని కలిసి మాట్లాడొచ్చా
ఒక నెంబర్కా
ఆ కాల్స్ అయిపోయినాంక
న్నైనా మాట్లాడవచ్చు దానికి లిమిట్ ఏం లేదు
అవునా
ఉమ్
ఉహ
అంటే దీంట్లో కాల్స్ కట్ అయినా కూడా ఇట్లా మాట్లాడి దాంతో కవర్ చేసుకోవచ్చు
ఓకే ఓకే నువ్వు నైట్ టెన్ పోయినాయి నైట్ టెన్న పోయినాయి అట్లా అంటే టెన్ పోయినా టెన్ ఉన్నాయి
అట్లా మాట్లాడొచ్చంట
ఉ నీతో ఒక టు అయినాయి నేను కాల్ చేసి నీకు రాలేగా ఆ రోజు
ఆ అవును రాలేదు టూ ఏమో వేస్ట్ పోయినా అట్ల కూడా
ఆ నీతోటి టూ పోయినాయి ఇంకో అక్క తోనే త్రీ పోయినాయి
అయ్యో
మొత్తం ఒక ఎయిట్ పోయినాయి జీరో సెకండ్స్ పడ్డాయయి ఎయిట్ ఒక టువెల్వ్ ట్వెల్వ్ ఒకటి పర్ఫెక్ట్ గా మాట్లాడునా ఆ ట్వెల్వ్ వచ్చినాయి ఇగ ట్వెల్వ్ వచ్చినాయి ఇంక ఎక్స్ట్రా కూడా మాట్లాడిన కాబట్టి వచ్చినాయి ఇగా ఇప్పుడు ఎన్నీ వస్తాయో
ఆ
ఉమ్
నేను ఈ రోజే చూసుకున్నా అంటే టైలరింగ్ చేస్తా కదా అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేదు క దీనికి
ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోరా అయిపోతుది మళ్ళీ
ఏం పెట్టింది మరి హాస్టల్ లో ఫుడ్
ఏమో వెళ్ళాలి కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉన్నాయి వెళ్ళాల ఇంకా డిన్నర్ కి వెళ్ళాలి
ఆ
కాల్ కట్టేన్ తర్వాత తిరు
ఆ ఇంకా ఫోర్ మినిట్స్ ఉంది
ఉమ్ నిన్న మా ఫ్రెండ్స్ ఇద్దరు చేషిరు ఆమె మాట్లాడింది ఒక టెన్ మినిట్స్ ఇంకొక ఆమె టెన్ మినిట్స్ మాట్లాడిరు నవి ఎట్లాగ అయిపోయినాయి కదా అనేసి మాట్లానట్టిగా
ఆ ఆ
ఉమ్ వాళ్ళ వయిప్ పోలే అనేసి మాట్లాడనాం వాళ్ళ నాది ఉన్నప్పుడు వాళ్ కి రాలేదు ఆప్
ఆహా
ఉమ్ ఇప్పుడు ఓపెన్ అయింది వాళ్ళకి అనేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు సర్లే ఇం మనోళ్ళే కదా అనేసి మాట్లాడినాం
ఆ
ఫోర్ ఫోర్ కాల్స్ అయితాయి కదా అనేసి మాట్లాడినా వాళ్ళకొస్తాయి మనకొస్తాయి కదా ఉమ్ రోజు మాట్లాన్నా ఇవ్వాలా వీళ్ళ నెంబర్స్ మాట్లాడతావా
ఆ ఇవ్వండి మాట్లాడుతా అం అంటే వాళ్ళని అడగండి
ఓకే ఓకే
అడిగిన తర్వాత ఇవ్వాలి
వాళ్ళకైనా ఉండాలి కదా వాళ్ళకు కూడా ఎవరు లేరు అనుకుంటా ఓకే ఓకే
అంటే ఇక వాళ్ళ కూడా అవుతది నాకు కూడా అవుతది
మ్ వాళ్ళు కూడా ఒక నీ నీ లానే అయినా ఫైవ్ సిక్స్ ఆ సరే రేపే చెయ్యలే ని ఓ సిక్స్ సెవెన్ అయినాయి వాళ్ళకి కూడా అంతే ఎక్కువ కాలె
ఆహా
ఉమ్
అంటే మరాఠీ లాంగ్వేజ్ వాళ్ళు కూడా ఉంటే బాగుండు ఎవరైనా
ఓకే నాకు రావట్లేదు మరి మరాఠీది
అంటే ఆహా
రాట్లే అయిన మనకు మరాఠీ రాదుగా ఎందుకు
అంటే మీరు చేసే దాంట్లో ఎవరు లె రమండి వాళ్ళు
ఆహా ఎవరు లేరు రా అందరు తెలుగోలే మాట్లాడిన్నారు
అవును అట్ సైడ్ ఎవరు మరాఠీ ఉండరు మహద అంటే ఇట్స్ మహారాష్ట్ర భా పడర్ కదా
ఉమ్
అందుకోసం అనేసి మాది లాంగ్వేజ్ మరాఠీ
అవునా ఎక్కడ మీది
కొమ్రమిం
ఓకే ఆసిఫా వాళ్ళ అయితే కర్ణాటక బార్డరాచ్చి మ మహారాష్ట్ర బార్డరా
ను
హిందీ లెక్కన ఉంటంద మరాఠీ
ఆ హిందీకి మరాఠీకి డిఫరెంట్
ఉ ఓకే మా రూమ్ లో ఒక ఆమె ఉన్నది మరి అమెకి లేదు యాప్లేర్లే గాని అమె ఆ లేదు ఆమె కూడా మహారాష్ట్ర బార్డర తెలంగాణ కాని
ఆ అవునాక యాప్ లేకున్నా కూడా యాప్ ఇన్స్టాల్ చేసి అది లాగ న్ అయిన తర్వాత వాళ్ళలకు కాల్స్ చేయడం రాదు కాగాని కాల్స్ లిఫ్ట్ చేయొచ్చు వాళ్ళు ఆ వాళ్ళకు కూడా వస్తాయండి అమ్మౌంటిడి
ఏ్వరి ఆమె అయితే లేదు ఇంటికెళ్ళింది ఉగాదికి వెళ్ళింది
ఆహా అయినా తను మాట్లాడుతుంది మాట్
ఊ
అంటే అందరూ ఫ్రీగా ఇట్లా మాట్లాడని చూడారు కదా
మాట్లాడరు ఊ మా ఫ్రెండ్స్ కూడా ఇన్ని రోజులు అలానే అనుకున్నారు వేరోలతోని ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి తెలేదు మన ఆమె అంటే ఓకేలే అని అనుకున్నారు ఏం కాదు మాట్లాడ్ ఎందుకు మన ఏజోలె కదా ఏం కా మాట్లాడు మాట్లాడండి అంటే మాట్లాడుతున్నారు ఇప్పుడు
ఆ అంటే ఇగ కొత్తగున్న వాళ్ళు కొందరు మంచిగుంటరు కొందరు ఏదో గిల్టీగా ఫి ఆ
టెన్ మినిట్స్ ఐపంది హలో ఉ బాయ్
బాయ్